హలో హాయిరా ఏంజేస్తున్నవ్?
హాయ అక్క ఏం లేదు ఖాళిగె
అవునా, ఎక్కడికన్న ఎళ్తున్నావా?
ఎక్కడ లేదక్కా, ఇంతక్ముందు సినిమాలకు పోయినాం నిన్న.
నిన్న ఎళ్ళొచ్చారు ఏం బావుందార సినిమా మరి?
ఏం బాలేదక్క, ఇప్పటి సినిమాలు చూస్తుంటే ఏం సినిమాలు రా ఏంట్రా అనిపిస్తుందక్క.
అయ్యో ఎందుకురా అలా అంటే మంచి మంచిగన్పియలేదా సినిమా?
నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసిపోయినామక్క సినిమా బాగుంటదని పోయి చూస్తే అక్కడ సినిమా ఓ త్తం చూస్తుంటే మాకైతే మేము పోయిన నలుగురికి అసలు నిద్రే వస్తుందసలు, సినిమా చూస్తున్నట్టే అన్పియలే.
ఎందుకు పోయిన రా నాయన అనిపిచ్చిందా?
అవునక్క వేరే మూవీకి పోయినా బాగుండు, వాళ్ళందరేమో ఆ మూవీకి పోదామంటే నేను అదే మూవీ కోరుకున్నా, ఆ మూవీకి పోతే అసలు నిద్ర మాములుగాదు. అనవసరంగా వాళ్చెప్పిన మూవీక్ పోయినా బాగుండేదనిపించిందక్క.
అలా అప్పుడప్పుడు కొ ఈ కనీ ఈ జన్ ఇప్పుడోచ్చే సినిమాలు మొత్తం అలానే ఉన్నయిరా, అంత మంచిగా ఏదో చూద్దాము అన్నట్టు అంత మంచిగా ఏం రావట్లేవు.
పాత సినిమా చూసావాక్క ఎంత మంచిగుంటది, మెసేజెస్ గూడ మస్తుంటయి పాత సినిమాల్లో.
ఆ అసలు పాత సినిమాల్లో మెసేజెస్ అయినా, సాంగ్స్ అయినా ఎంత బాగుంటయసలు.
ఇప్పుడైతే ప్రతీ ఒక్క సాంగ్స్ లో ఏదో ఒక బూతులు ఇలాగే ఉన్నాయి, సినిమా తీస్ తీస్తున్నారంటే తీస్తున్నాం అన్నట్టుంది.
అవునరా అసలు మేము తెలుసా నిన్న నైట్ మాకు నిద్ర రాక మంచిగా పాటలు పెట్టుకున్నాం ఇంకా అదేందో నాకు బాగా పాత పాటలు అంటే ఇష్టం అందులో ఇంకా ఏడుపు పాటలు అంటే బాగా ఇష్టం మేమందరం మా రూమ్ లో నైట్ అట్లనే పాత పాటలు పెట్టుకొని ఆ ఏడుపు పాటలు పెట్టుకొని అందరం కలిసి పాడుకుంటా మస్తు ఎంజాయ్ చేషినాం అసలు
పాత పాటలు వింటే ఆ ఎంజాయ్ మెంటే వేరు కదక్క
అస్సలు బావుంటాయి రా ఈ ఇప్పుడున్న పాటలు అంత ఏం రావట్లేదు అప్పుడు పాటలయినా సినిమా అయినా యాక్టర్స్ అయినా ఒక మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు
అవునక్క ఇప్పుడు ఏం లేదక్క
అవునురా ఏమో చూస్తున్నమూ అంటే ఏదో టైం బస్ కెళ్ళి ఫ్రెండ్స్ తోనెవెళ్లి చూసి రావాలి కదా అదా అన్నట్టు చూసేసొస్తున్నాం
నార్మల్గా చూసి వచ్చినట్టే అయితుందక్కా పాత పాటలకి ఇంకా మన ఫ్రెండ్స్ తో పాటలు పాడుతుంటే మా అది కూడా పాత పాటలు కోరస్ ఒకళ్ళు పాడిన తర్వాత ఇంక ఇంకోళ్ళు అందు కోవడం అది చాలా బావుంటది
అవునరా అసలు మస్తుంటది ఇలా ఎంజాయ్ చేస్తుంటే బావుంటది కానీ ఇప్పుడున్న సినిమాలలో అవి ఏం లేవు కానీ అప్పుడున్న సినిమాలలో మంచిగా మెసేజ్లు కూడా ఇచ్చిర్రా ఇగొ ఈ సినిమా చూస్తున్నావంటే ఆ ఎలా ఉండాలి
ఉండాలి ఏంటి ఎవరిని ఎలానమ్మా అయి ఎంతవరకు నమ్మాలి పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి అందరితో ఎలా ఉండాలి స్నేహం అంటే ఎలా ఉండాలి మాస్త్ మెసేజ్ లు ఉండేయి అప్పుడు
అవున్రా ఇప్పుడున్న సినిమాలకి వాటికి అసలు సంబంధమే లేదు నాకు అందులో అయితే భద్రా సినిమా అంటే మస్తు ఇష్టం రా
బా సూపర్ ఉంటది కదక్క
మస్తుంటది ఆ భద్రా సినిమాలో ఓ మనస ఓ మనస పాటకైతే పిచ్చ ఫ్యాన్ ని తెలుసారా నేను ఓం మనసా ఓ మ సా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కద అసలు ఆ పాటలు పాడుతుంటే ఫీలే వేరురా
అవునక్కా
ఎంత బాగా అనిపిస్తదసలు నాకు భద్ర సినిమా అన్నా ఆ రవితేజ యాక్టింగ్ అన్నా అంటే ఆ మూవీలో మొత్తం అసలు ఎంత బావుం ది వాళ్ళ పేది వాళ్ళు ఎవరో పేరెంట్స్ కోసం వీళ్ళుండిపోవడం వీళ్ళు పోయి వాళ్ళు కనిపోవడమాస్ సలు ఎంత బాగ్ కాయ వాడ్ మంచిగా స్క్రీన్ ప్లే అన్ని మంచిగా ఉంటాయి. దర్శకత్వం అయిన ఏదైనా మూవీలో. నాకు ఎందుకో అది చిన్నప్పటి నుంచి అంటే మాస్ ఇష్టం. మాబు ఆ సినిమా అన్నా అందులో పాటలన్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఎంత్ ఎంత జెన్యూన్గా ఉంటది. అసలు
అవునక్క చాలా జంది. అప్పుడు మూవీస్ చూస్తుంటే వావ్ మూవీస్ అంటే ఇదిరా అన్నట్టుంటది. ఇప్పుడు కత్తులు కటారాలు ఎవరిని తంటే అరేందో అనికి చెప్పు పేయైస్ కుట్రలు అవే నేర్పిస్తున్నట్టుంది.
అంతే ఉందిరా. ఎలా చంపాలో కూడా అందులో చూసి నేర్చుకునేటట్టుంది.
ఇప్పుడు కొత్తగా మూవీస్ లో డ్రగ్స్ మాఫియా అంటా. ఆ స్మగ్లింగ్లు ఇది అది ఈ ఎందక్కా
కనక వాటికేడి
ఎడిక్ట్ అయితున్నారు. మూవీస్ వల్ల ఎక్కువ ఎడిక్ట్ అయితున్నారు అక్ కా వీళ్ళు తీసే విధానంగా నార్మల్ గా తీసు ఏంది ఇప్పుడు యూత్తు ధాన్యం ట్రియ్యర్చిప్ కాదక్క కానీ నీకు కావాలనే అట్ట తీసి ఇట్ ఇటు ఉంటే బావుంటది. సినిమాలన్ చూసి రియల్ లైఫ్ ని అలా ఆగం చేసుకుండు.
ఇలాల ఇమాజిన్ చేసుకొని ఇలా అయిపో ఇలా చేస్తే ఇలా అయితమేమో అలా చేస్తే అలా అయితమేమో అందుకనే ఇలా టాచంపా వాలి ఏం చేయాలి. మరి ఎట్లా డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలి. అన్ని అలా చూసి చూసి మొత్తం చెడపోతుందురా అసలు రాన్ రాను. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి తేడానేలేక్ రెండుయిపుతుందిరా
ఇప్పుడో కొందరో ఇదే థర్టీన్ ఇయర్స్ కాట్లే టెన్ ఇయర్స్ కాట్లే మందులతే ఎడిక్ట్ అయితున్నారు ఇటు గంజాయి అంట గుట్కాలుంట ఏదేదో
అవున్రా అసలు ఇంత ఘోరంగా వాళ్ళు మొత్తం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారంటే ఏమో వాళ్ళు పెద్దోళ్ళు చూసున్నారు. పెద్దోళ్ళు చూసి చిన్నపిల్లలు తయారత్ తున్నారు. ఆ పెద్దోళ్ళు ఆ సినిమాలలో చూసి తయారైతున్నారు. ఆ సినిమాలు కొన్ని అన్ని బాలేవనట్లేన్ చినిమాలు చాలా బావున్ టై మంచి మెసేజ్ ఇస్తాయ్ అన్ని ఇస్తరు. కానీ వీళ్ళు ఏం చేసున్నారు అందులోని మంచిది తీసుకోకుండా చెడు నొ
చెడుని నేకోటే తీసుకుంటున్నారు.
మంచిని గూడా దిసుకుంటెమ్ ఇలా ఆ కొన్ని మంచి మూవీస్ వస్తున్నాయి. ఆ మంచి మూవీస్ వాటిని తీసుకొని వీళ్ళు కూడా అట్లా ఇన్సపైరై జేయొచ్చు. కాని అట్లా దియట్లే ఎంత సేపు ఉన్నా చెడ్డదాన్నే పట్టుకొని ఆకర్షణీతులు అయితున్నారు.
ఈ మధ్య భూమికది ఏదో మూవీ వచ్చింది కాదక్క
అస యుఫు యుఫోరియా అసలు ఈ రోజులలో ఏం జరుగుతున్నా అని బెస్ట్ మెసేజ్ ఇచ్చిందిరా
అవును అంటే ఎవరిని ఎంత వరకు నమ్మాలి ఇంత వరకు ఉండాలి అలా మొత్తం అవి బాగుంది అంటే నేను ఇప్పుడు దాగ చూసిన మూవీస్ లో బెస్ట్ మూవీ అంటే అదే అనుకుంటాక్క
అవునురా రీసెంట్ మూవీస్లలో అంటే వచ్చినాయి మనం చూసిన దాంట్లలో నేను చూసిన దాంట్లో దాంట్లో అయితే యుఫోరియా బాగా నచ్చింది రా నాకు రవాళ స అసలు వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా చెడిపోతున్నారు వాళ్ళు ఇంకా అలా చేస్తే కష్టం రా అసలు మారాలి ఒక ఫ్రెండ్ మంచిగా లేకపోతే నువ్వువాని కరెక్ట్ చేయాలి లేదని విష చేయడ మానేయాలి చూసి నేర్చుకో ఇలా చేయదు అలా చేస్తేరు ఏదు వాడు ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తున్నారు
మంచిదారి వాడు చెడి దారికి పోతుందంటే వీళ్ళు ఆ దారిని సరిచేయడానికే ప్రయత్నించాలి తప్ప వాడు అలాగే ఉండాలి వాడు అలాగే నాశనం అవ్వాలి అలా చూసేవాడు ఫ్రెండ్ కాడు అక్క అక్క
అదే కదా ఇప్పుడు రోజులలో అలానే అయిపోతున్నారు పోనీ వాటి సరి చేస్తలేడు వాటి సరి చేయకపోగా వీడు కూడా ఖరాబ్ అయిపోతున్నాడు
అవునక్క సరి చేయకుండా ఖరాబ్ అయితుండు మ విడు అలాగే ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉందంటే వీడు అలాగే కావాలి అలాగే ఉండాలి నాతో మంచిగా ఉండట్లేగా వీడు కూడా నాశనం కావాలి అట్లుంది ఇది ఫ్రెండ్షిప్ ఏంటక్క నాకు అర్థం అర్థం కాదు
మరి ఘోరంగా అయిపోతున్న రా ఈ మధ్య రోజులలో ట్రూ ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సినిమాలలో చూసి ప్రభావితం అవుతుర లేకపోతే నార్మల్ అగనే ఇలా ఇయిపోతున్నరా తెలీదు కానీ మరీ ఘోరంగా తయారైతున్నాడు రా
ఉంటూ ఉంటూ అందరుూ అలా తయారైతే అసలు లోకం ఎటుపోతాడే ఏంటో ఏం అర్థం ఫ్యామిలీ ఫ్యామిలీ లోనే ఏంటక్క భూములు అంట భూముల కోసం అదేంటి కొట్టుకోలుని చావడం అంట న్యూస్లు చూస్తున్నామా అక్క ఎట్లున్నాయో అసల
ఏం చేస్తాం భయంగా అది తప్పత లేదు వాళ్ళకి ఏమ అనిపిస్తుంది వాళ్ళు అసలు ఇవన్నీ ఇక్కడ చూసి నేర్చుకున్నారు ఒకప్పుడు అసలు అన్నదమ్ముల అన్నా ఫ్యామిలీ అన్నా ఎంత బాండింగ్స్ ఉండయి ఇప్పుడు
ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఎన్న ఉండేయక్క ఒక్కొక్క ఫ్యామిలీతో నే ఎయిట్ ఎయిట్ మెంబర్స్ అన్న తమ్ములు ఉన్నా కలిసి మంచిగా ఆప్యాయతంగా ఉండేటు ఇప్పుడు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళ వాళ్లకు పడట్లేదు అక్క
అవున్రా మరీ ఇట్లా ఘోరంగా తయారవుతున్నారు ఇట్లా ఉంటే కష్టం రా ఇంత ముందు రోజులల్లా వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఒకళ్ళకి ఏమన్నా అయితే ఒకలిని ఏమన్నా అంటే వాళ్ళ కుటుంబం కుటుంబం వచ్చి ఎంత బాగా రెస్పాన్స్
అదే కుటుంబం కుటుంబం మొత్తం బాధ్యత తీసుకొని మా వాడు అలా చెయ్యడు మీరే తప్పు చేస్తున్నారు అనీ నిలబడేటోళ్లు ఇప్పుడు మావోడు అలాగే చేస్త స్తాడు మావోడు అంతే ఆ కావాలనే ఎక్కించే చెప్తారు
అవును మరీ ఇంత కష్టం ఇలా ఉంటే మరీ మరీ కష్టం అయిపోతది రాను రాను
రాను రాను చాలా కష్టం అయిపోతుంది అక్క ఈ జనరేషన్ లో ఎలా ఉంటే తర్వాత వచ్చే జన్ రేషన్లో ఇంకా ఎలా తయారు అయితదో అక్క
అర్ధం అదే అర్థం కాదు వచ్చే జనరేషన్ లో అసలు వీళ్ళు పట్టించుకుంటార పేరెంట్స్ని పట్టించుకుంటారా ఇప్పుడే ఇప్పుడున్న వాళ్ళే పేరెంట్స్ ని అంత పట్టించుకోవట్లేదు ఇంకా వచ్చే జనరేషన్ వాళ్ళు పేరెంట్స్ ని పట్టించుకుంటార
ఏం పట్టించుకోరూ అనుకుంటా అక్క
మరి గోరం రా ఇది కష్టంగా అయిపోతుంది ఇలా ఉంటే కష్టం సమాజం మారాలి అ కాని ఆ మార్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు
ఎవరు ఎవరు ఎవరు మారుస్తారు ఆ మార్పుని మనమే మనంతటగా మార్చుకోవాలో ఇంకెవరైనా వస్తారో లేదో చూడాలి
అదే కదా రా బాధ ఇట్లయితే రాను రానున్న జనరేషన్లో కష్టం అయిపోతాది
అవును మరి ఇప్పుడే ఇలా ఉంది దీనికన్నా దారుణంగా అయితే తయారయవద్దు అక్క వచ్చే జనరేషన్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి యుద్ధాలు జరుగుతాయేమో ఉంటూ ఉంటూ పడక
అవునరా ఇట్లయితే కష్టం ఇంకా ఏం చేద్దాం అలా అయిపోతున్నాయి ఇంకా మనం ఏం చేయలేం
ఏం చేయలేవా సరే సరే అక్క
బాయ్ ఉంటా
బాయ్ అక్క